ఆర్యా ఓకే మీ మీకు నచ్చిన టప్ గురించి ఏదైనా చెప్పండి
ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి సంంబర్ లో మేము ఏమేం ఫ్రూట్స్ తింటాముని చెప్తాం
ఓకే ఓకే వెరీ గుడ్ చెప్పండి మీకు ఇప్పుడు సంబర్ లో మీరు నచ్చిన ఫ్రూట్ ఏంటిది ఆ ఫ్రూట్ మీకు ఎందుకంటే ఇష్టము
నాకు బాగా వాటర్ మీద ఏంటే బాగా ఇష్టాం సార్
ఓకే వెరీ గుడ్ నాకు కూడా అది ఇష్టమే
మ్యాంగోస్ కూడా తింటాను బాగా ఇంకా రాలే
హ హలో తీసుందా హలో
హలో సార్
ఆ చెప్పండి
వెన్పిేసుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి
ఆ మ్యాంగోస్ ఇంకా రాలే గానీ మ్యాంగోస్ వస్తే కేజి వంద రూపా ప్పల చొప్పున అమ్తారు కదా అయినా కూడా తీసుకొని తింటాం
అదే అదే
అ సపోర్ట్ సపోటాసు ఇప్పుడి వాట నన అయితే బాగా ఇక రోజుకి ఒకటి ఉంటది మా ఇంట్లో అది అయిపోవ లోనే మా హస్బెండ్ ని మా డాడీ గంత తెచ్చి పెడతంది ఇంట్లో నాకు బాగా తింటాను
వాటర్ మిల్ వాటర్ మిల్ అని తినడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది పాట కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ ఏంటే మనకి బాడీకి డిహైడ్రేట్ కాకుండా మనకి బాడీ కూల్నెస్ ఉంటది ఇంకోటిందంటే కిడ్నీ ఫిల్టరేషన్ అవుతుంది ఆ చర్మంలో చర్మం తవచకు సంబంధించిన చర్మం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండవు వాటర్ మిలన్ చాలా హెల్దీ ఫ్రూట్ అది ప్రడక్ చ తీజ ప ప్రతి ఒక్కరుూ తీసుకోవాల్సిన ఫ్రూట్ అది చాలా మంచిగా ఉంటుంది దాంట్లో కూడా వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టము మీరు చెప్పినట్టే మ్యాంగో అంటే కూడా చాలా ఇష్టమే కాకపోతే మ్యాంగో ఏంటంటే అధిక మోతాదులో తినడం వల్ల దానిలో వారిలో హీట్ టెంపరేచర్ వాల్యూస్ పెరిగి హీట్ అనేది జనరేట్ అయిద్ది
మ్మ్ కొంతమందికి వేడి గడ్డలు గూడా అయితయ్
ఆ కొంతమందికి అయితయ్ ఎందుకు అయితయ్ దంటే ఫ్రూట్లలో హీట్ ఫ్రూట్ అన్నట్టు ఏంటిది
మ్మ్ మ్యాంగో
రూమేన అనేది మనకి బాడీలో హీట్ని టెంపరేచర్ ని బ్యాలెన్స్ చేస్తది బ్యాలెన్స్ చేయడం వల్ల మనకి హీట్ అనేది తగ్గిద్ది
అవును
ప్పుడు మనం సమ్మర్ లో మీరు ఇంకా ఏ ఫ్రూట్స్ తీసు కుంటారు ఏ ఫుడ్ తీసుకుంటారు మీకు సమ్మర్లో ఏ కర్రీస్ అయితే ఏం నచ్చుతాయి వాటి గురించి మాకు చెప్పండి
డైలీ వేరు ఇంగ ఉడకం అయ్యే తింటం
హ్మ్ ఓకే సమ్మర్ లో స్పెషల్ కర్రీస్ ఏముండవా ఆ
ఆ వేరే కర్రీస్ ఏం స్పెషల్ కర్రీస్ ఏం ఉండవ్
ఆహా ఇప్పుడు ఎగ్జాంపుల్ గ మా ఇంట్లో ఏం చేసారటే నార్మల్ గా తినే కర్రీస్ కాకుండా సమ్మర్ లో కొద్దిగా పులుసుల్ లాంటి చారుల్ లాంటి చేస్తారు ఎందుకంటే కొంచెం ఆ తినడానికి వీలుగుండాలని
కట్ చేసేనా మ్మ్
మాది పచ్చి పులుసు కావచ్చు ఇప్పుడు చింత పండు గని పచ్చి పులుసు చేసి తెలిసే ఉంటంది మీకు
హ్మ్ హు
ఆ పచ్చి పులుసు చేసి దానికి తాలింపు గీలింపు పెట్టేసి అవి తినడానికి వీజీగా ఉంటది అట్లాంటివి లేకపోతే సొరకాయి సాంబార్ సొరకాయ్ తోని సాంబారు ఆ ఇటువంటివి అంటే మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి దాన్లో
అవును ఎండాకాలం కాబట్టి
ఇంకొటి ఏంటంటే చింతపండుతోని ఎదైన చేస్తే అది కూడా బాడీకి టెంపరేచర్ ని కూల్ చేస్తది
హ్మ్
ఇంకోటి ఎంది అంటే నేను ఎండాకాలంలో బాగా ఇది తీస్కుంట అంటే షర్బత్ ఉంటుంద షర్బత్ తెల్సా మీకు
మ్మ్ మ్మ్
తర్వాత అంటే ఏంటిది మనం నిమ్మ ఒక నిమ్మకాయ తీసుకొని దాన్నిని రెండు భాగాలుగా కోయడం జరుగుద్ది
సబ్జా గింజలు గూడా తింటే మంచిదే హెల్త్ కి
సబ్జా గింజలు రెండు భాగాల కోసి ఒక బా ఒక ముక్కని గ్లాసులో పిండి దాన్లో కొద్దిగా వాటరు కొద్దిగా చక్కెర ఎస్కునే వాళ్ళు చక్కెర ఎస్కుంటారు నిమ్మకాయ ఉప్పు ఎస్కునే వాళ్ళు ఉప్పు ఎస్కుంటారు
మ్మ్
కొంచెం చక్కెర అని ఎక్కువ వాడను ఉప్పు వేసుకొని దాన్లో కొద్దిగ సబ్జా గింజలు వాడితే ఇంకా కూలు సబ్జా గింజలు ఇగ మనకి అవైలబుల్ గా ఉండవు కాబట్టి
అవి తింటే బాడికీ చలువా అంట్రు మేము డిమార్ట్ కెళ్ళినప్పుడు ఆ టూ త్రీ ప్యాకేజ్ సెచ్చుకొచ్చుకుంటం ఇం ఎండకాలం వస్తుందంటే ఇగ
ఆహా తీస్కొస్తారా
మ్మ్మ్ తీసుకొచ్చి నానబెట్టి షెర్పత్ జేస్కొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని
మ్మ్ ఇప్పుడు వాటర్ మిలన్ గూడా చూడండి దానిని మనము ఫ్రిడ్జ్ లో పెట్టి తింటే చాలా అద్భుతంగ ఉంటది అది
హ వాటర్ కూడా ఇంక ఎక్కువ అయితేయి
ఆ ఇంకోటి ఏంటంటే అది బాగా కూల్ కూడా కావద్దు లైట్ కూల్ కావాలదు ప్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు దాన్ని నార్మల్గా పెట్టేసుకుని నార్మల్ కూల్ చేసుకుని తింటే ఆ తింటా అంటే ఒక మంచి అనుభూతి చెందుతాం మనం
అవును అవునవును
ఓకే ఓకే సపోటా కూడా బాగుంటాది సపోటాతోని నాక ఏమి ఇష్టాం అంటే సపోటాని కొద్దిగా లైట్ గా చక్కర వేసి కొద్దిగా మిల్కేసి దాన్ని మిక్సీలో గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేస్తే దానిలో ఏమంటారు జ్యూస్ లాగా తయారైతుది చాలా బాగుంటది అది కూడా
అవునా ట్రై చేయాలి
ట్రై చేయండి
ఎప్పలే ఎప్పలే నార్మల్ గా తపోటాచ్చ తింటామో అట్లనే తింటాం
ఆ సపోటా ననుంటే మిక్సీలో వేసేసి దాంట్లో చక్కర వేసి మంచిగా కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా కూల్ వాటర్ మంచిగా వేయాలి కూల్ బాగుండాలి వేసి వేసుకొని లైట్ అలవాట వేసేసుకొని మంచిగా చిక్కకు కావాలి అది జ్యూసు
ఆ
ప్రసా మ దానిలో మిల్క్ కూడా వేయాలి మిల్క్ వే మొత్తం వ మిక్ మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి దానికి షుగర్ ఎంత కావాలో అంత మోతాలు వేసేసుకుంటని మంచిగా తాగుతే చాలా మంచిగా ఉంటంది ఇది కూడా
అదే నండి
మీరు ఇంట్లో జ్యూస్లో అయితే ఏం ట్రై చేస్తారు
బీట్రూట్ క్యారెట్
బీట్రూట్ జ్యూస్ అనేది స్వీట్గా ఉంటందా ఉండదు కదా
షుగర్
ఆహా షుగర్ వేస్తారు
అ
ఇంకోటి ఏంటంటే మనం ఇది సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్ సీజన్ లో మనము టీసు కాఫీస్ అటువంటివిచ్చ వస్తువులుని కొద్దిగా తగ్గించుకోవాలి
ఆ
తగ్గించాలి లేకుంటే ఏమైతంటే మనకి వాటి వల్ల మనకి బాడీలో డిహైడ్రేట్ అ వాటర్ కన్ంటెంట్ తగ్గి మళ్ళీ ఏంటంటే మనకి ఎలక్ట్రక్స్ తగ్గిపోయి మనకి చక్కర రావడం ఉ నీ రసంగా రావడము శృహత పిపడి బోరం లోబి పీసు అలాంటివి అన్నీటాక అవుతాయి
హ
ఇంకా చెప్పండి మీ ఫ్రూట్స్లలో ఇంకా ఏ ఫ్రూట్స్ అనేది ఇష్టము
అంటే ఆరో వా పటిక తతే వ్యక్తపడంది
మీరు అది తిన్నారా అన్న అన్ననాస అనే తిన్నారా అన్ననాస అంటే దాని పనస పన్నంటవా
ది నాకు నచ్చదు నాకు నచ్చదు
నచ్చదా పన్నస పండు కూడా నచ్చదు కాకపోతే అది కూడా ఒక స్మెల్ బాగా బాగా స్మెల్స్తుందండి అ ఓకే ఓకే మరి ఫ్రూట్స్ కాకుండా మీరు ఇప్పుడైనా ఫిష్ కర్రీ అని ఆ సంబర్ లో ఫిష్ తింటారా మీరు
ఆ ఎప్పుడైనా తింటూనే ఉంటాం క్రిషి అయినా ఏదైనా అన్ని తింటూనే ఉంటాం గానీ సంబర్ సీజన్ వచ్చిందంటే పుచ్చకాయ మాత్రం కంపల్సరీ తింటా
ఎప్పుడనా మీరు పుచ్చకాయతో
బయటికి పోతే మాత్రం న ఏడ ఉన్నదా అని ఎతుక్కకుంటా
అంటే పుచ్చకాయ డైరెక్ట్ కోస్కుని తినకుండా దానివల్ల దాంతోనే ఏమైనా వెరైటీ క్యూబ్స్ లాగాగాని ఒక డిజైన్ లాగాగాని ఎప్పుడైనా మీరు ప్రయత్నించారా
నేను కొయాను మా హస్బెండ్ కొతాడు తేడా ప్రయోగాలు చేస్తాడు మా ఆయన
అవునా దాన్ని ఒక డిజైన్ లాగా కూడా మనం ఫ్లవర్ డిజైన్ లాగా కూడా మనం వాటిని కట్ చేయచ్చు తెలుసా
మా ఆయన కట్ చేస్తాడు నువ్వు ఫస్ట్ కోత యావ నేను తినాలని అంటే మా హస్బెండ్ ఏమి ఉంటాడు ఆగు పూ కట్ చేద్దాం మంచిగా ఉంటది అని మా ఆయన అంటాడు నువ్ ఫస్ట్ గొయి అలానికి లోలి బెట్కుంట
ఉ
ఫస్ట్ నువ్వు కోయి నువు పుచ్చకాయ కోయ్ ఫస్ట్ నేను తినాలని తీయను
అంటే మీరు మీ హస్బెండ్ తో చేపిస్తారు అన్నట్టు పనులు
హ్మ్మ్ ఆహా నేన్ కొత్త అని తెత బయటకి ఆయన ఏం చేస్తాడు నీ ఫ్లవర్ కోస్తా అని మా ఆయన తీసుకుంటాడు
అదే అదే ఫ్లవర్ గ వస్తే టైమ్ బాగా పడతాది
ఆ టైమ్ బాగా పడతాది లేట్ అయిది తినాలి తొందరగా తినాలి అని నాకు మా ఆయనే ఏమో ఫ్లవర్కి వస్తా అని మా ఆయన
ఆ కాకపోతే ఫ్లవర్ కొస్తే డిజైన్ బాగుంటది కాగానీ అది చాలా టైం పడుతుది చూడండి అ ఇది వన్ బై వన్ వన్ బై వన్ చిన్న చిన్నగా మనం ఒక పదునైైన కత్తి తీసుకొని దాన్ని డిజైన్ రూపంలో కట్ చేయడం జరుగుతుంది
ఉమ్మ్మ్
ఇంకేమైతది ఫ్లవర్ అనేది డిస్టర్బ్ అయితుది అంత చేసిన వృధా అది శ్రమ అనేది వేస్ట్ అవుతుది
అవును ఎన్ని ఎట్టపోతే అది కడుపులోకే కదా పోయేది
ఆ కరెక్టే గాని ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం రైస్ తింటున్నాం దాన్ని కొన్ని బిర్యానీ చేస్తారు అదే రైస్ కొంచెం బగారా చేస్తారు దాన్ని దద్దోజనం చేస్తారు దాన్నే చూడండి మీరు వైట్ రైస్ చేస్తారు వాటినేమో సద్దన్నం చేస్తారు అంటే రైస్ ఒకటే దానితోటి చేసే విధానాలు వేరు
ఆ కానీ టైం టైం తీసుకుంటుంది గానీ ఇవయితే టేస్టీ ఉంటాయి మళ్ళీ అందరు తినాలని ఇష్టపడతారు ఈ పుచ్చకాయ ఏం ఉందన్నా ఇప్పుడు షేప్ తారు చేస్తాం కొద్సేపటికి అయితారు కాదా షేప్ అంతా కరాబ్ అయింది
పుచ్చకాయన ఏం చేయాలంటే మంచిగా క్యూ లాగా చిన్న చిన్న డబ్బా స్టైప్ లో ముక్కలు కట్ చేేసి దాని మీద ఆ నల్ల ఉప్పు అనేది ఉంటది బ్లాక్ ఫల్ట్ బ్లాక్ సాల్ట్సా తెలుసా బ్లాక్ సాల్ట్ వేయలే బ్లాక్ సాల్ట్ తింటే మిరియాలు ఉంటాయి లైట్ గ నల్ల నల్ల గింజలు మిరియాలు వాటి పౌడర్ రెండు కలిపి వేసి తింటే చాలా అద్భుతంగా ఉండడం జరుగుతుంది
యేవో అట్లా ట్రై చెయ్యలే మిరియాలు ట్రై చెయలే గానీ ఆ సాల్ట్ వేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ప్రెగ్నెంట్ గా ఉన్న ఇప్పుడు బాగా తినేది
ఓకే ఓకే అండి థన్
సాల్ట్ వేసుకోకుండా తింటున్న
ఓకే థ్యాంక్ యూ అండి మీరు మాట్లాడినందుకు ధన్యవాదాలు
ఆ సరే సరే చి